హలో
వినబడుతుందా
ఆ ఇప్పుడు వినపడుతుంది
ఉహామ్
బ్లాంక్
చెప్పండి
ఏంచేస్తున్నారు
ఎం చేస్తున్నవ్
ఆ మాములుగా టరస్ పైకి వచ్చి వాకింగ్ చేస్తున్న
ఊహ్మ్మ్
మీరు
ఏంలేదు కూర్చొని మీతో ఫోన్ మాట్లాడుతున్న
ఉహు
హ్మ్మ్
లంచ్ అయిందా
ఆ అయ్యింది
ఉమ్ ఏం చేసారు ఆ ఏ అయింది ఇప్పుడు కుడ ఇప్పుడు తినేకెళ్లాలి అవన్నీ ఎయిట్ కట్లా ఫుడ్ పెడతారు
ఉమ్ మాకు సెవెన్ థర్టీ కి పెడతారు
ఓహో అయితే ఇంగో ట్వల్వ్ మినిట్స్ఏ
ఉమ్ అవునువును టెన్ మినిట్స్ లో కాల్ అయిపోద్ది
అదే కాల్ అయిపోందే ఎల్లలేము
ఉమ్
ఏం చేరు ఉగాది అంత ఉగాది ఉగాది ఉంచింది ఉగాది వచ్చింది ప్లస్ రంజాన్ కూడా
ఉమ్ ఉగాదికి ఫ్రెండ్స్ తో గుడికెళ్ళాం అ లేచి ఆ మూడు గుళ్లు ఏమో తిరిగాం మంచిగా ఇంకా ప్రసాదాలు తిని ఇంకా ఆడే టిఫన్ చేసుకొని అలా రోజయింది
ఆ
నింగా ఆమె ఫ్రెండు రోజు ఉగాది ఆఫర్స్ ఉంటాయి కదా ఫోన్కొనా లని చూద్దాము అందుకని రిలయన్స్ త దెగ్గరికి వెళ్ళాడు ఆఫర్స్ ఏమైన్నా ఉన్నాయో ఎమో చుద్దామని ఇంకా వెళ్ళనికి అంటే ఫోన్ ఏమో బానే ఉండింది
హ
కానీ అబ్బాయికిి మా ఫ్రెండ్ కి ఇప్పుడె కొండం ఇష్టం లేదని
మా
వాళ్ళ అమ్మని అడిగినాడు కనుక్కోమనింది వాళ్ళమ్మని
ఆహా
కానీ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదనీ నెక్స్ట్ టైమ్ గిట్ల తీసుకుంటామని చె ప్పేసి వచ్చేసాడు ఇంక మా పిజీలో ఒ రోజు స్పెషల్ ఇది వెజిటేబుల్ రైస్ పన్నీర్ కర్రీ ఇంక పాయసం పెట్టారు
ఒ అబ్బో
ఉమ్ ఇంకా త్రీ డేసే ఉన్ మా ఫ్రెండ్స్ అందరు ట్రిప్పు ప్లాన్ చేశారు అనుకోకుండా
ఆహా
ఇట్లా ఫోన్ చేయరా ఆడిగితే తిట్లు మిద తిట్లు తిట్టినారు
అంటే సడెన్గా
అంటే సడన్ ఇన్ ఇంకా ముందే చెప్పాల్ కదా అమౌంట్ అలా
హుమ్హు
ప్రాబ్లం లేదు గనీ ఇంక ముందే చెప్పాలి గదా ఇప్పుడు కిప్పుడు సడన్ గా చెప్తే ఎవరితో పోతాం ఏమి ఇంద్ర నడిగా హుమ్ ఇంకా మ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తెలుసు మ మా పేరెంట్స్ కి
ఓకే అయితే ఇంకేం భయం
కానీ కొంచెం భయం ఉంటది ఎక్కడకుపోతారొ అందరు అమ్మాయిలే అని
ఆహా ఒన్లీ లేడీస్ ట్రిప్ ఆ
ఆ అవునండీ ఇంగ బయ్స్ అంటే ఇం లా అతన్ పేరు
మ్ ఓకే ఓకే
ఇంకా ఆ రోజు అయింది అలావా అలాగా తెప్పంచుకొని ఇంకా ట్రైన్యేక్కను ఎక్కడి పోవాలో క్లారిటీ లేదు ఏం ప్లాన్ చేసుకోలే కోయంబత్తూర్ కి టికెట్ తీసుకున్నము
అవునా
ఆ ఇంక తీసుకొని ఆ నీ ఎంతలా సెవన్కొ సెవెన్ థర్తి కొ దిగాము
ఆ
ఆ రైల్వే స్టేషన్స్ లోనే దాన్నెమంటరొ ఆక్కడే రూమ్స్లో దొరకుతాయ్ కదండీ ఆహ్ ఇంకా అక్కడే అహ్ స్నానాలు చేసి
ఓకే
ఇంకా లగ్గజ్స్ అన్ని లాకర్ లో పెట్టి వెళ్దాం
ఆహ అంటే ఆఫ్టర్డే అంటే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అంటే రూమ్ ఏం తీసుకోలేదా
రూమ్ ఇంతే ఇక్క గుడె ఒక్కటే కదు గని
ఓ ఓకే ఓకే అక్కడ ఆజీవ ఫేమస్ ఓకే
ఉమ్ ఇంకా తీసుకొని వెళ్ళాలి మా ఫుల్ సమ్మర్ రూమ్ అక్కడ ఇంకా ఏమంత డెవలప్మెంట్ కాలే
ఓ
మార్చలేవ్ ఏం లేవు
ఉమ్ కామన్ లెన్ తమిళనాడు అన్నాడు కదా కని తమిళనాడు అసలు ఇంగ పాలిటిక్స్ అంతలేవు
ఎం చేయలేక ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకొని ఇంకా అడే ఫేమస్ ఇప్పుడు సమంత అక్కడే కదా పెళ్లి చేసుకునింది ఉమ్ ఇంకా అది ఫేమస్ ఆరుచు చూసుకొని కానీ ప్రశాంతంగా ఉండింది
ఉహు
ఒక్కా శివునింది లింగం ఉంటది అక్కడ మా మాత్రం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో మెడిటేషన్ చేయినిచ్చారు
ఓకే
ఇంకో దేవుడు పేరు ఏదో మార్చు నేను ఆడ మాత్రం సెవెన్ మినిట్స్ ఏమో మెడిటేషన్ చేపిచ్చారు ఉమ్ ఫుల్ సైలెంట్ ఉంటది
ఆ
ఇంకా రుద్రాక్షలు ఫ్రీ గా ఇచ్చారు
ఓహో
ఉమ్ ఇంగ దానికి టోకెన్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తే అప్పుడు రుద్రాక్ష ఫ్రీ
ఆహ అంటే ప్యూ అంటే దేవున్ కదా శివుని దగర
ఏంటండి
అది శివుని దగ్గర పూజ చేఇస్తారుమో ఆహా
ఉమ్
ఉమ్
ఆ అవును
అందంగా త్రీ డేస్సుత కోయంబత్తులో ఉన్నారా
ఆహ లేదు లేదు ఇంకా ఆడం మాట్లాడి వచ్చేఇంచ్చ ఆడ అయిపోగొట్టుకొని ఇంకా ఫు డ్ ఇంకా ఆడ ఫేమస్ ఫుడ్ తిన్నాం మంచిగా బిల్లు చూశాల్ షాక్ అయి రొండో వేలు పడింది
ఎంతా మందికి
ఒకే
ఓ
అందరు అంటే అందరు ఫేమస్ ఫుడే తిన్నాం లే
ఓకే ఓకే అ ట్రేడింగ్ అదే ప్రిసెస్ ఎక్కువ ఉంటాయి
ఇంకా బా తినేసి ఇంకా అన్ని లగేజ్లు అన్ని ఎత్తుక ఇంకా అక్కడ కడ మాకి క్యాబ్ డ్రైవర్ దొర్కాడు ఆ ఆయ్న మంచైయ్న అంటే ఎలా పోవాలి ఏం చేయాలి అని మీ ఆయన వచ్చి పొలానీక్ పోయి డైరెక్ట్ గ కోడాయ్ కెనాల్ బస్సుటంది అక్కడ పోమ్మన్నాడు ఎ అ పలాన్ని ఆయనైతే ఆ మొత్తం ఇంగ్లీష్ లోని మాట్లాడ్ బాగా బాగా పర్చమయ్యాడు ఆయన వచ్చి బస్సేక్కించి డ్రైవర్స్ కి చెప్ నడ్ ఇలా ఆ కోడై కెనాల్ బస్సెకియండి వీళ్ళని చ్ అలా చెప్పి మంచిగా ఉంచే అ బస్సేక్కించి ఆ బస్సు కద్లే వరకు అక్కడే ఉన్నాడయన
ఓ యబ్బా చాలా మంచి అతను
తందూరి కాడి ఇంకా పోలానీక్ పోతే టైం ఐపోయింది ఇంకా కొడాయ్ కెనాల్ బస్సులేవండ్రీ
ఉహు
ఇందులో ఆడ డబ్బుల్ బొక్క మాకి మళ్ళీ రూమ్ కి అదంతా ఆడ ఎట్లా అంటే ఇప్పుడు ఆ నైట్ టూవెల్ థర్టీక్ పోయినా మార్నింగ్ నైన్ కేే వికైట్ జేయాల ఫైవ్క్ పొయ్న నైన్ కే వేకెట్ జెయాల అలా ఉంటది
అంటే టైం టైం బట్టి ప్రైసస్ ఉంటయ లేకుంటే ఒక్
ఎలెద్ ఎంతక్ పోయినా నువ్ నైన్కే వేకెట్ జెయలడ
అరే బాబ్
అలా చేస్తేనే వాళ్ళు అంటే తీస్కుంట్రు ఇంగ డే మొత్ తము అలా కావాలంటే ఇంకా ఎక్సట్రా చార్జెస్ పడ్తాయి సో ఇంకా మేము ఆ నైట్ ట్ండి ఇంకా మార్నింగ్ వేకెట్ చేసి ఇంగ ఫైవ్ బస్సుందండి
ఉమ్
ఆ ఆ ఇంగ అనైట్ అక్కడే స్టే చేసి ఆ ఇంకా మార్నింగ్ యైట్కలా వచ్చాం టిఫిన్ జేస్కొని ఆడ రిజర్వేషన్ కెం బస్సంట మాక్ తెలీదది ఉమ్ సో బస్ డ్రైవరు మంచోడు ఇంగ మమ్మల్ పిల్చీ ఇంగ తమిళ్ కదా అక్కడ మాక్ తమిళ్ రాదు వాళ్ళ్ భాష మాకర్థం కాట్లేదు ఆయనెమంటే ఇంకా కనడా వచ్చయనకి
ఒబ్బొ ఐతే ఇంగా మేలేగదా
ఉమ్
అంటే మీ కన్ అంటే మీక్ కన్నడ వచ్చా
ఆ నాక్ రాదు మా ఫ్రెండ్స్ కోచ్చు
ఓకే ఓకే
ఇంకైనే కొడయ్ కెనాల్లో ఇంకా అంటే టూరిస్ట్ గైడ్ ఉంటర్ గ వాళ్ళక్ ఫోన్ జేప్పిచ్చి బాగా వీళ్ళ్ వస్తన్నారు ఇట్లా చూస్కొండ్ రూము గన్ ఆ ఆయ్నే అన్ని సేట్ జేసి పెట్నాడు
ఉహు
ఇంకా మాకాడ ఈజీ ఐపోయింది హ్మ్మ్
ఐతే ఫోర్ డేస్ బానే ఎంజాయ్ చేశారన్మాట
ఆ అవును బాగ ఎంజాయ్ జేసినం
సరేండి అయితే
మ్మ్ మీరేం చు మీ మీరెక్కడికి వెళ్ళలేదా
లేదండి మాకు కాలేజీ వెట్టారు ఉగాది రోజు హాలిడే ఇచ్చి మాకు కాలేజ్ పెట్ ట్టరు
హుమ్మ్
రంజాన్ సన్ సాడ్ సండే గదా ఇంగా ఇక్కడే ఉన్నా ఇంకా రూమ్ లోనే ఉన్నష
హుమ్మ్ హుమ్ ఆ అవునండి వెళ్తున్నాను బాయ్ మా ఫ్రెండ్ వెయిట్ జేసాను మా కోసం వెళ్ళాలి
ఒకే ఒకే బాయ్ బాయ్